త
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి బాగున్నారా ఆ బాగున్నానండి ఏం చేస్తా ఉన్నారు
ఏం లేదండి ఇప్పుడే లేచినాను నైట్ షిఫట్స్ పంజాబ్
నైట్ షిఫట్ నైట్ ీ నైట్ షిఫ్ట్ ఓకేనండి మీకు అంటే బ్యాలెన్స్ అవుతందా
ఫస్ట్ లో కష్టమ అండి మనకి అలవాటుయితే పర్లేదండి ఇప్పుడు న నేను త్రీ మంత్స్ అవుతుంది కాబట్టి అలవాటు అయిందండి
ఎలా చేస్తారు అసలు వచ్చి పడుకుంటారు
వచ్చి పడుకుంటానండి పడుకొని దొంగి టైంకి లేచి తినేసి కాసేపు వాక్ చేసి మరీ పడుకుంటానండి
ఆ మరి పడుకోని
మరి త్రీకులు అట్లా లేచి మళ్ళా తింటానండి
ఉ మరీ పడుకుంటారా
నిదృశ్య పడుకుంటేది లేదంటే లేదండి ఇంకా
రొటీన్ అంతే తినడం పడుకోవడం తినడం పడుకోవడం ఆఫీస్ అంతేనా
ఇంక అంతే అండి వీకెండ్స్ ఒకటి ఏదో అలా ఫ్రెండ్స్తో బయటకి వెళ్ళి చిల్లవడం అంతే
బోర్ అనిపించదా
ఇంకా మామూలే అండి లైఫ్ అన్నాక అన్నిీ ఉంటాయి
కాలేజ్ డేస్ ఏ బాగుండే కదండి
అవునండి ఆ రోజుల్లో బాగా ఆ ఎజయ్మెంట్ మనకైతే ఇంకా మధ్యాహ్నం వరకే కాలేజు పొద్దున్నాయి బయల్లర పోతాము మధ్యాహ్నానికి అంత వస్తాము తింటాము
పడుకుంటాం ఇంకా ఈవినింగ్ లేస్తాం
కానీ ఇంకా అందరం కలిసి అలా బయటకి వెళ్ళలి ఆ పనీపూరి ఆ చయ్
మన గ్యాంగ్ అంతా వెళ్తా ఉంటున్నా అవును
అందరం బాగా స్పెండ్ చేస్తా అంటే ఇప్పుడు అలా కాదు కదా ఎవరు అందరుూ ఎవరు పండ్లల్లో వాళ్ళు బిజీ
బిజేపి బిజీ అయినా అనుకుంటే అప్పుడప్పుడైనా కలవచ్చు బట్
అందరి అందరికి వీలు కుసరలా కదండి
ఇ్యా అనుకుంటే వీళ్ళు కుదుర్చుకోవచ్చండి అనుకోవాలి
అందరూ అనుకోాలి కదండి
అదే ప్రాబ్లం ఇక్కడ మన బ్యాచ్ లో
ఇంకేమండి మీ జాబ్ లైఫ్ ఎలా ఉంది ఏ మరి
మాది కుడ రొటీనే అండి తినడం పడుకోడం లేవడం డెషిఫ్ట్ వర్క్ చేయౌడం అప్పుడప్పుడు పక్కింటి వాళ్లతో ఇరుగు పొరుగు వాళ్తో టైం స్పెండ్ చేయడం అంతె బోరింగ్
చె కదండి మేల ఏం బోరు బానే ఉంటది కదా
ఇంగేం లేదండి సమ్టైమ్స్ బోర్ ఇక్కడ ఎవరూ లేరు ఫ్రెండ్స్ అందరూ చదువుతా ఉన్నారు మ్యారేజ్ అయేసి వెళ్ళిపోయినారు ఒక్కటే నేన్ మ్ మాట్లాడ్డానికి ఎవరు లేరు సమ్టైమ్స్ బోర్ హ్మ్ అప్పుడ్ కాలేజ్ డేసే బాగుండండి మనకి
కాలేజ్ లో టాపరూ ఎగ్జామ్స్ అన్ని చదివి రాసేస్తాండీ
అంతేం లేదండి నేనేం టాపర్ మీరు నాకన్నా మంచీ టాపర్
అప్పుడు స్టడీ అవర్స్ అంత అట్లా ఉండింది లేండి డెడికేషన్
ఆ
మ్ ఇంటర్ లో ఎనీ టైమ్ స్టడీ అవర్సు అట్లా చదివించేవాల్లు
ఎంత స్టడీ అవర్స్ ఉన్నా నాలెడ్జ్ ఉంటేనే అండి అన్నీ పాయింట్స్ కానీ మాక్స్ కానీ ఒచ్చేది
అదీ నిజమే నాలెడ్జూ ఉండాలి దానిక్ తగ్గట్టు ఎఫర్ట్స్ కూడ ఉండాలి కదండి అ
మ్ హ్ అవునండి
మ్ అయ్యో డిగ్రీలో మనం చద్ ఆ డెడికేషన్ డిగ్రీలో లేద్లేండి సెమ్ సమ్కి డెడికేషన్ తగ్గింది
మాములె అండి ఎట్ల ఒట్ల డిగ్రీ అయిపోగొడతే చాల్లేను పోయింటాము లాస్ట్ కి ఇంకా సెమ్ము సెమ్ముకి తగ్గు తుంటుది
మ్ నీక్ గుర్
అయినా మీరూ చదువుతా అంటార్లేండి కంబైన్ స్టడీస్ నో మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ అంతా కల్సి
అంతేం లేదండి అది ఫస్ట్ సెమ్కి ఉండింది అట్లా చదివినాము సెకండ్ సెమ్కి అంతా మేమూ అదే మా బ్యాచ్ మన బ్యాచ్ ఉన్నార్ కదండి వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది మాకి తగ్గిపోయింది ఎస్పెషలీ మీరు మిమ్మల్ని చూసి మేము మమ్మల్ని చూసి మీరు
పినంకే లాస్ట్లో నేను మొదలెడతా అంటేనండి
మ్ నేన్ కూడ అంతేలేండి ఆ పాటికి మన ఫ్రెండ్స్వి అయిపోయింటాయ్ సగం మనం అప్పుడు స్టాప్ చేస్తాం అయినా బాగుండేది ఆ డౌట్స్ వచ్చినప్పుడు కానీ కాల్ చేసుకొని మనం డిస్కస్ చేసుకొని అప్ప చాలా బాగుండంది కమాండ్ స్టడీ బాగా చేస్తా ఉందండి
ఉ అవునండి ఎక్స్ప్లెయిన్ చేయిచ్చుకోవడం వేరే టీచర్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడం వేరే కదండి మన ఎక్స్ప్లెనేషన్ మనకైతే బాగా అర్థం అవుతుంది
అవును కంపేర్చర్స్ ఇంకా మీకు గుర్తుందండి ఆ ఐ థింక్ ఫిజిక్స్ ప్రాక్టికల్ అనుకుంటా మీది అయిపోయింది నేను ఆ నాది నెక్స్ట్ అనుకున్నాను బట్ మీ తర్వాతే నాది నాకు అప్పటికి తెలిదు క్యాషియో కావాలి మీరు వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఆ రోజు అమ్మో ఉ జన్న శంబు శివ్ శంబోనే చేసినాం లాస్ట్ క ఎట్లనా పోయినానండి కాదు కాలేజ్కి కానీ ఇంగ్లీష్ లేటర్ లేట్ టెన్ మినిట్స్ ఏమో లేట్ అయిందని చెప్పేసి బయట ఒక పనాయి మ్యాచ్ నిలబెట్టినాడు భార్తీక్ నాడు ఎక్నో మొత్తానికి మళ్ళీ పిల్చుకున్నాడు లోపలికి లేదంటే ఆ రోజు మిస్ అయ్యేది నాకు ప్రాక్టికల్ గుర్తులేదండి మీకేది
కదండి
ఆ రోజు మీదే ఎవరో చెప్పినారు నెక్స్ట్ బ్యాచ్ నెక్స్ట్ అంటే కాదు ఇప్పుడే స్టార్ట్ అయ్యిందని చెప్పినారు మీరే అనుకుంటా ఐథింక్ సో మీరు ఎవరు
ఉ
చూస్తే అప్పుడు అప్పుడే స్టార్ట్ అయిపోయింది బ్యాచ్ వెంట వెంటనే స్టార్ట్ చేసేస్తున్నారు నేను గ్యాప్ ఉందేమో అనుకున్నాం
చేసేస్తారు
ఆ ఇంకా ఫిజిక్స్ ల్యాబ్ ల్యాబ్ ల మనం కూర్చొని బాగా మాట్లాడుకునేవి మన సారు వాళ్ళు బా కామెడీ తిట్టే వాళ్లు
ఎ బాగుంటా అ ఆ ల్యాబ్స్ లో ముచ్చట్లు పెట్టుకొని
ఆ
బాగా చిల్ అవుతా అంటే మేము
మీరయితే బాగా అల్లరి చేస్తారు మీ ఫ్రెండ్స్ ని బలు చేస్తారు కదండీ మధ్యలో
అట్లే ఏం లేదండి నేను రీసెంట్ వాళ్ళే దొరికిపోతారు ఏం చేసాం
స్టార్ట్ చేసదే మీరు కదా అల్లరి
కాలేజ్ లైఫ్ ఉన్నాంక మాత్రం మల్ల ఉండల్లా
హు తప్పులేదు లే అప్పుడు కాక ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం హోలీ డేస్ చాలా బాగుంటుండే మీదైతే ఆ ఇంకా అసలు మాట్లాడే వాళ్ళు కాదులేండి మాకు
న న ఉతో మాట్లాడునండి నేను అంతే అదోరకం
లేదులేండి మీ ఫ్రెండ్స్ ఉన్నారు పర్టికులర్ పర్సన్స్ తో బాగా మాట్లాడుతూ ఉండ మీరు
అట్లే నాతో ఎవరు మాట్లాడితే నేను వాళ్ళతో బ మాట్లాడతా నేను న్యూటన్ స్టడ్ ఫా అతానే బాగా ఫేవ రియాక్షన్జన్ ఈక్వల్ ఆపోజట్ రయాక్షన్
ఓ
ఆ పక్క నుంచి ఎంతొస్తే ఈ పక్క నుంచి అంత పోతుదడి
అయితే మే బ మీ ఫ్రెండ్స్ బాగా మాట్లాడే వాళ్ళేమో మీతో కంపేర్ టు అదర్స్
వాళ్ళే మాట్లాడిస్తారు గబట్టి నేను మాట్లాడతానండి
హ ఏదేమైనా ఆడేస్తే బాగుండేది
అంత అయిపోయినాక అన్న గుర్తొస్తాయిండి ఉన్నప్పుడు ఎంజాయ్ చేయరు కానీ ఎన్నప్పుడు కావాల ఆరాట కొడతారు
అ దాదే ఉంది ఇప్పుడు కూడా మనం ప్లాన్ చేసుకొని గెట్ టుగెదర్ ఒకసారి అనుకుంటే ఆ డేస్ ని మళ్ళీ రీక్రియేట్ చేసుకోవచ్చు కదా రీక్రియేట్ కాకపోయినా మరీ అందరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు చిల్ అవ్వచ్చు
వద్దామండి ఒకరోజు ఏదో ఒక రరోజు
ఆ
అందరికి ఎప్పుడు ఫీల్ అవుతుందో కనుక్కొని ప్లాన్ చేసి కలుస్తామండి
సషర్
సరే అండి మరి
బాయ్
మరి